హలో హలో
హలో
హలో వినిపిస్తుందండి
వినిపిస్తుందండి మీకు హలో
హలో ఏం చేస్తా ఉన్నారండి
ఏం చేయలేదండి తిన్నాము పడుకున్నాము వినిపిస్తాందా అండి
అవునా వినిపిస్తుందండి వినిపిస్తోంది చెప్పండి హలో
మీరు తిన్నారా
ఆ సయి
ఏం చేస్త
ఆ తినేస ఇప్పు ఇప్పుడే అండి న్యూస్ చదువుతా ఉన్నాను మార్నింగ్ నుంచి టైం దొరకలేదు అందుకు ఇప్పుడే న్యూస్ ఓపెన్ చేసి అలా చూస్తా ఉన్నానండి
ఆ హెడ్లైన్స్ చూ చరండి రోజు
ఆ చూసానండి వా వారు ముఖ్యంగా న్యూస్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చేది ఫస్ట్ టాపిక్ వార్ గురించి అండి
ఎందు కండి ఇది
ఏంటండి
ఎందుకండి ఇది జరుగుతాండేది
అదా అండి ఆ ఈస్ట్ం అంటే ఇజ ఇజ్రాయలు యుఎస్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళు వార్ చేసుకుంటా ఉన్నారండి వాళ్ళ కంట్రీ మీద వీళ్ళు వీళ్ళ కంట్రీ మీద వాళ్ళు వార్ చేస్తా ఉన్నారండి ఓ ముడి సరుకు కోసం అంటే బాంబులు అవి దాని కోసం వార్ చేసుకుంటా ఉన్నారండి
అవున అండి
అవునండి చూసారా అండి మీరు ఈ రోజు
తెలీదండి జస్ట్ చూస్తా ఉంటానండి హెడ్లైన్స్ అంతే
దాని వల్ల చాలా ఎఫెక్ట్ అయిందండి
ఏదో విన్నా అండి స్టోరీ ఇది ఎవరో చెప్పగా నాకైతే నిజంగానే అది ఎంత మాత్రం రియలో నాకు తెలీదు ఆ ఇండియాకి వస్తున్నప్పుడు షిప్ ఆ షిప్ అనేది రిటర్న్ అయితున్నప్పుడు ఆ ఏదో ఆ వేరే షిప్ నుంచి దాడి చేశారంట ఆ ఈ షిప్ లో ఉన్న వాళ్ళంతా చనిపోవడం జరిగిందంట అందుకు ఇరాన్ కి ఇజ్రాయల్ కి వార్ జరుగుతుంది అంటున్నారండి. అది ఎంత మాత్రం నిజమో నాకు కూడా తెలీదు
అది డిపెండ్స్ ఆన్ ప అంటే అట్లా చెప్తారండి చాలా చాలా చెప్తారు చాలా ఉన్నాయండి రీజన్స్ ఒకటి రెండు కాదు
ఉ
చాలా జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఆ ఆ వార్ వల్ల చాలా దేశాలు అంటే చాలా దేశాల మీద అది ఎఫెక్ట్ చూపిస్తంది వాళ్ళ దేశం లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆ వాళ్ళు వాళ్ళు ఎంత ఫైట్ చేసుకున్నా ఫైట్ చేస్తారన్న వాళ్ళు చనిపోతారు వా ఫైట్ చేస్తాన్న వాళ్ళు చనిపో అది ఓకే బట్ ఫైట్ చేస్తా అన్న వాళ్ళతో పాటి ఏం చేయని వాళ్ళు చిన్న పిల్లలు వృద్ధులు ముస్లోలు అం అందరూ చనిపోతా ఉన్నారు అక్కడ ఏం లాభం ఉందండి
అవునండి అవును అందుకోసం ేనా అండి ఈ హెడ్ లైన్స్ లో ఈరోజు చూశాను ఆ అంటే ఎయిర్ పోర్ట్ లో ఏదో గొడవ జరిగిందంట అండి అంటే వేరు ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్లిిపోతామ అని చెప్పి చాలా ఒకటే సారి చాలా మంది వెళ్ళిపోవడం అక్కడికి ఎయిర్పోర్ట్ కి ఎర్ పోర్ట్ లో ఎయిర్పోర్ట్ వాళ్ళతో కొంచెం ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళతో కొంచెం గొడవ జరగడం అలా జరిగిందంట అండి
అవునండి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా చాలా ఆ బాంబు దాడులు ఏ డ్రోన్స్ ఉన్నాయి కదా డ్రోన్స్ తో దాడులు చేయడం కూడా జరిగింది ఉందండి
అవునా అండి దుబాయ్ ఎక్కడండి ఉండేది
దానికి దగ్గరలోనే అండి దుబాయ్
అవునండి
ఆ అంటే దుబాయ్లో చాలా మంది ఉన్నరండి ఇప్పుడు ఆ కంట్రీ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊరుకి వెళ్ళడానికూడా చాలా కష్టపడుతా ఉన్నారండి ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి
అవునండి
అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ లో వాళ్ళు దాడి చేస్తా ఉన్నారు
హాయ్ షిప్స్ అనేది ఇప్పుడు ముంబ ముంబై ఇద అంటే ఇక్కడ అక్కడ సముద్రం ఉంటుందా అండి
ఆ సముద్రం అంటే ఆ ఏమంటరు ఇరాన్కి ఇజ్రాయల్ కి మధ్య అక్కడ నుంచి మన మనా దేశంలోకి ప్ర కించె నది ద్వారా నుంచి ఆ మనక్ కావలసిన ముడి చమురుని ఆ గ్యాస్ ని మనక్కావల్సిన ఏమేమి ఉన్నాయో అవన్నీ సరఫరా చేసుకుంటా ఉండమండి అక్కడున్న దాని నుంచి అందుకే మనకి ఏం రావాలన్న ఏం చేయాలన్నా కష్టంమవుతుంది
నేను న్యూస్ లోనే చూసానండి ఈ రోజు అదే న్యూస్ లోనే ఆ ఇప్పుడు మన ఇండియా షిప్ అనేది ఒకటి కంటెనర్ ఉంది మాట అది అక్కడ అక్కడ సైడ్ ఉండేసరికి అది వాళ్ళు అంటే ఇజ్రాయల్ వాళ్ళతో మాట్లాడి మన ఇండియన్ గవర్నమెంట్ మన టిప్ ని ఇట్ సైడ్ రావడానికి పర్మిషన్స్ తీసుకోనేసి వదిలారండి మ మన షిప్ మాత్రమే మిగతా కంట్రీస్ అమెరికా గానిలా బస్ట్ సంథింగ్ అంతా ఉంటారు కదండి అట్ సైడ్ ఉన్న దాంట్లో గురించి వ ఏం లేదండి మన ఇండియా వాళ్ళు కొంచెం చర్చలు జరపడం వల్ల వదిలారండి షిప్ ఈ రోజు అది అది ఫోర్టీన్ డేస్ లో మన ఇండియా చేరుకుంటుదనమాట ఆ షిప్ అనేది
అవునండి ఇది తెలుసా అండి మీకు న్యూస్ లో చూసారా దాని వల్లనే హైదరాబాద్ లో గాని బ్యాంగ్లూర్ కానీ ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద సిటీస్ లో ఎక్కడైతే ఆ వేరే ఊర్ల నుంచి ఇంకొక వేరే ఊర్కి వెళ్ళి ఆ జాబ్ చేస్తన్న వాళ్ళు గని చదువుకుంటా ఉన్న వాళ్ళ కానీ ఇట్లా ఎక్కడైతే జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో సిలిండర్ కొడతా ఉందని అది విన్నారా అండి మీరు గ్యాస్
అవునండి విన్నానండి అయిది గూడ ఇప్పుడు ప్రజెంట్ రన్ అయితుంది నేన్ ఆల్రెడీ అ విన్నాను సో ఇప్పుడు
ఎక్కడ్చూసిన చాలా రెస్టారెంట్స్ క్లోజ్ చేయడం గానీ దబాడ ఫుడ్ సరఫరా అంటారు దీన్ని ణచ్చడం కానీ
ఉమ్ అవును ఇప్పుడు సమ్మర్ కదా ఎండాకాలం వస్తుంది అవును మీరేమన్నా అ ఎక్కువ అ కూల్ డ్రింక్స్ కానీ ఇవి ఏమన్న ప్రిపేర్ చేస్తరా
లేదండి ఎమండి
ఏం లేదండి అడుగుతున్నాను ఊర్కనె
ఏం లేదండి అలా అంత ఏం లేదండి
ఉమ్ ఛ
ఇప్పుడంతా సం సం సమ్మర్ సమ్మర్ హాట్ కన్న వార్ హాటె ఎక్కువ ఉందండి అది హాట్ టాపిక్ గా మారింది
అవునండి
పెట్రోల్ ధరలు కూడా దాని వల్లే పెరిగిపోతాయన్న ఇంకొక టాపిక్
అవును ఆ పెట్రోల్ కూడా అక్కడ నుంచి వస్తుందా మనకి
అవునండి అవునండి ఎక్కువ పెట్రోలియం ఉన్నవి అక్కడ సైడ్ నుంచే ఇక్కడికి సరఫరా అవుతాయంండి ఈరోోజు న్యూస్ లో కూడా వచ్చిందండి అంటే పెట్రోలియం ట్యాంక్స్ ఉన్నా షిప్ మీద దాడి చేసారు ఆ ఒక టూ షిఫ మీద దాడి జరిగింది అని చెప్పి అవి పేలిపోయి నాయి అవునండి
అయ్యో చాలా నష్టపోతుందండి గవర్నమెంట్ ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇది కూడా తగ పడిపోతుందండి
పడిపోయితుంది కాదండి ఆల్రెడీ పడిపోయిందండి ఇలానే కంటిన్యూ అవుతే చాలా చాలా ఎకనామిక్ గా చాలా లాస్ వస్తుందండి మొత్తం ఆ టూ కంట్రీస్ వల్ల ఆ ఆ కొన్ని కంట్రీస్ ఎ ఎంతయితే యుద్ధం చేస్తా ఉన్నాయో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పడుతున్నారో అదే ఎఫెక్ట్ ప్ర వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కూడా చూపిస్తుందండి చాలా మంది సఫర్ అవుతున్నారు ఇంకొకటి వాళ్ల దేశంలో ఉన్న వాళ్ళలే వాళ్ళు చేసే యుద్ధం వల్ల అక్కడ ఎక్కడో ఆ డ్రోన్స్ బాంబుల్ పడి చిన్న పిల్లలు విన్నారండీ ఇదొకటి
చాలు వాళ్ళు ఆ ప్లేసెస్కి వెళ్ళి వినండి నేను చెప్పేది వినండి అక్కడికి వెళ్ళింటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి
ఆ అక్కడికి వె నేను చెప్పాను కదండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ అక్కడ అక్కడ మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ వెళ్ళిన వాళ్ళు అయితే లేరండి ఎక్కువ ఉన్నదంటే దుబాయ్ లో దుబాయ్ నుంచి ఇక్కడికి రావాలి అంటే అందరూ ప్రిఫ రిఫర్ చేసేది ఇప్పుడు ఎయిర్ ఎయిర్పోర్ట్ నుంచి రావాల్సిందే వాళ సో అక్కడికి వెళ్ళాలంటే మొత్తంంతా కరెక్ట్ అంటే ఏం బ్ లేదు వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు అని అది తీసుకున్న తర్వాతనే అ అంతా కేర్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు స్టార్ట్ అవ్వడం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ రాకపోకలు జరుగుత ఉండగానే వాళ్ళు డ్రోన్స్ చేసి బాంబులు వేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి
అవునండి అ చానా దారుణమండి ఎలా ఒకవళ అక్కడ చాలా దారుణం అండి వినిపిస్తాందండి
వినిపిస్తుతోందా అండి హ అండి చెప్పండి
క్లారిటీగా వినిపిస్తుందండి
నావు నా కూడా వినిపిస్తుందండి చాలా కష్టం అయిపోయిందండి ఆ ఏమంటే ఎయిర్పోర్ట్ లో వాళ్ళు దాడి చేసినప్పుడు ఎవరికి ఏమి అవ్వలేదండి అది ఒక్కటే గుడ్ న్యూస్ అంటే అక్కడ నుంచి వాళ్ళు ను డ్రోన్ తో అంత దాడి చేసినా ఎవరు ప్రాణ నష్టం అయితే జరగలేదు బట్ అందరు గాయాలతో బయటపడ్డారు అది ఒక మంచి న్యూస్ అండి
వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా ఫేస్ చేస్తుంటారో ఏమో అండి చాలా
అందరూ చాలా టెన్షన్ గానే ఉంటారండి అంటే ఇప్పుడు ఆ అక్కడ కొంతమంది ఇప్పుడు ఫ్యామిలీ ఒకరు ఇద్దరు అక్కడికెళ్ళి మిగతా వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు అక్కడ నుంచి ఎలా వస్తారు అన్న టెన్షన్ లో చాలా మంది ఉంటారండి ఇప్పుడు
ఆ అవునండి ఎలా ఎలా బతుకు తారో ఏమో అక్కడ నుంచి వచ్చి మరి అక్కడ బతుకడానికి కోసం వెళ్ళి మళ్ళా అక్కడ ప్రాణభయంతో నుంచి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలా బతుకుతారో అండి వాళ్ళు
కష్టం అండి అలా ఉంటే చాలాక్
ఏదో ఏదో ఒకటి చూస్ కోవాల్సిండేదే అండి వాళ్ళ ఆల్టర్నేట్ గా ఉండాలి ప్రతి ఒక్కరికి కి ఒక స్కిల్ ఉండాలడి
అమ్
ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి అంతే అదే చెప్పాను కదాండి న్యూ స్టార్ట్ చేసినాను చూస్తా ఉన్నాను ఇంకా హెడ్లైన్స్ స్టార్ట్ చేసినాను
అవునా అండి సరే అండిస్
కంప్లీట్ చేసి పడుకున్నామ్ లే హ సరే రి అండి
ఉ సరే అండి ఉంటానండి థ్యాంక్ యూ అండి
ఉ ఓకే అండి బాయ్